హలో హలో చెప్పండి
ఆ మీ ఊర్లో జరిగిన జాతర కోసం మాకు
మా మా మా ఊర్లో అయితే పన్నెండు సంవత్సరాలు ఒకసారండి జాతర చాలా బాగా జరుకున్నారండి రోజుకొ ప్రోగ్రాం అండి
మీరెల్ మీర్ఏళ్ళారండి
ఆ ఎల్లా వండి
ఆ ఒక విష ఒక ఒకసారి కోసం ఎన్న ఎక్స్ప్లెయిన్ చేస్తారా
రోజుకు ఒక ప్రోగ్రాం అండి నైట్ టైము. ఎన్న అమ్మవారికి ద ద దీపాల ఇచ్చకెళ్ళారంండి అందరం మొత్తం మొన్నేమో అభిషేకంండి ఒక రోజు అలా రోజుకో ఒకటి అండి నైట్ టైమ్ అయితే ప్రోగ్రామ్స్ అండి
హ
అమ్మవారిని అయితే చాలా బాగా అలంకరిస్తున్నారండి
పెట్టిన తర్వాత ఇది ఎన్నో జాతర అండి
రెండ రెండ అనుకుంటాండి
ఆ మీరు చూసిన ఈ జాతరలో మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ కోసం చెప్ తరామాకు
సింగింగ్ ప్రోగ్రామ్ ఉన్నాండి ఇంకా అవలేదు అది
అదే ట్వంటీ థర్డ్ కదండి
అవునండి
మీరు వెళ్లాలనుకుంటున్నారా అస్ సింగింగ్ కంపిటిషన్ ఎవరు వస్తున్నారండి
సింగర్ అండి ఆ అబ్బాయి పేరు ఎశస్వియో ఏదో అండి
ఎస్ ఎస్ స్వి
మీరే సరే అండి
మాకు దూరం అండి మీ జర్నీ చేయలేమండి రెండు బస్ కదండీ జర్నీ చేయలేమండి మేము తాడేపల్లిగూడెం రావాలంటే చాలా లాంగ్ టైమ్ డిస్ట్ స్టెన్స్ అండి ఫైవ్ అవర్స్ పడుతుందండి
ఓహో
అందుకనే రాలేపోతున్నాండి ఆల్రెడీ మొన్న వచ్చానండి వచ్చి ఓ ఫైవ్ డేస్ ఉండి వచ్చామండి
మ్మ్ హ్మ్మ్ అప్పుడు జాతర స్టార్ట్ అవ్వలేద్
ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అప్పుడు మార్చి పన్నెండు నుంచి ట్వంటీ సెవెంత్ వరకు జరుగుతుందండి
ఆ అవునండి ఆదివారం రేపే అండి నైవేద్యాాలండి రేపు
రేపు మేకలు తెగుతాయా అండి కోళ్లు తెగుతాయా?
అన్నీ అండి
మీరు ఎక్కడికైనా వెళ్ళాల అనుకుంటున్నారా రేపు
ఏమో తెలీదండి చూడాలి మాకు ఎవరైనా చెప్తే వెళ్తామండి
గిస్తది చెప్పండి
అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి చాలా బాగుం
మీరు ఎప్పుడైనా వెళ్ళారండి? గుడికి టెంపుల్స్ కి ఎన్ని టైమ్స్ వెళ్లారంండి?
ఇప్పుడు ఇంకా డెవలప్ చేశారంండి ఇది వరకు అలా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఎక్కువ డెవలప్ అయిందండి గుడి
ఆ మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు వెళ్లారా అండి గుడికి
ఆ వెళ్లారు అండి అందరు
మీరు ఎప్పుడు ఏమన్నా అమౌంట్ లేట్ చేసారా?
చేశార అనుకుంట అండి నాకు తెలీదు చేస్తామండి గుడికిెళ్ళినప్పుడు
మీ ఊర్లో ఇంకా జరిగిన జాతరల కోసం మాకు చెప్పండి
మొన్నే ఉగాదికి పొందర ముసలమ్మా జాతర జరిగిందండి ముందు రోజు ముత్చాల్ తలు ఊరిగింపు వస్తది అండి ఉగాది ముందు రోజు
ఎఏవ్ ప్రోగ్రామ్స్ పేడతారండి అందులో
అందులో అమ్మవారు పల్లకి బొమ్మలో శతి్యాసాలు అన్ని పెడతారండి తీన్మార్ డప్పు లు డీజే
మీరు ఎక్కువగా సెల సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏదండి?
ట్వలవ్స్ ని చేసుకుంటామండి బాగా సెలబ్రేట్ మీరేం చేసుకుంటారంండి ఎక్కువ?
మే మోస్ట్గా ఎక్కువ సెలబ్రేట్ చేసుకునే దసరా సెలబ్రేట్
ఆ మీరు ఎలా చేసుకుంటారు చెప్పండి నైన్ డేస్
ఆ ఫస్ట్ డే మనం నిలబెట్టి కుం గం పూజని చేసి అమ్మవారికి ఆ రోజు ఏదైతే ప్రసాదం ఉంటదో అది పెడత అలా సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అలా చేసుకుంటూ చ్చ నైన్త్ డే మనం చేసిన అన్నిట్లికి మ నైవేద్యం పెట్ అమ్మవారిని కలిపి అప్పుడు తర్వాత నైవేద్యం పెట్టుకుంటామండి కోడిని కోసుకుంటాం
హ్మ్
సరస్వతీ దేవి అవతారం రోజు మనం పిల్లలకి పెన్నులు అవన్నీ పంచిపెడతామండి
హ్మ్
ఆ తొమ్మిదవతారాల్లో ఒక ఆడవాళ్ళలో జరిగే తొమ్మిదవ తరాలండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటది అనేది ఒక ఒక ఉమెన్ యొక్క లైఫ్ స్టైల్ చెప్పడానికి ఆ నైన్ డేస్ అనేది సెలబ్రేట్ చేస్తారండి
హ్మ్ ఆ చెప్పండి
ఆ నైన్ డేస్ సెలబ్రేట్ చేస్తారండి కానీ ఉమెన్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి చాలా మంది
అవునండి
మీరు ఏదైనా ప్రికాషన్స్ చెప్తారా ఎందుకు రెస్పెక్ట్ అనేది ఇవ్వ ట్లేదు అని
మూవీస్ ప్రభావం అండి అదంతా
బై యూజింగ్ ఏఐ ఇవన్నీ యూస్ చేసుకొని చాలా బ్యాడ్ గా సిచ్యుయేషన్స్ అనేవి రేజ్ అవుతున్నాయండి
హ్మ్ కిన్నించి
మీరు ఆ రోజు ఏ రక ఉగాది పచ్చడి కోసం చెప్పండి
ఉగాది పచ్చడి ఆరు ఆరు రకాలు వేసుకుంటామండి
ఉంటామండి ఆరు రకాలు కాదు నాటు ఆరు రకాలు
ముందుగా అయితే చింతపం ఒగా అదేంటి దానికి మంచిగా పసుపు రాసి కుం కంబొట్టు పెట్టి అందులో చింతపండు రసం వేసి మామిడికాయ ముక్కలు కాదండి మావిడు చింతపండు రసం మాడు కాయముక్కలు వేప పువ్వు శుభ్రం చేసిన వేపవ్వు ఉప్పు కారం బెల్లం వేయాలండి వేసి బాగా మిక్సీ చేసి మిక్సింగ్ మిక్సింగ్ చేసి దేవుడు ప్రసాదం పెట్టి తినాలండి
మిక్సీలా ఆడి
మిక్సీలో ఆడకూడదండి స్పూన్ తో కలపాలండి నార్మల్గా
కలిపిన తర్వాత ఏం చెయాలండి దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి నివేదిస్తమండి
పక్కనోళ్ళకి కూడా ఎట్టాలండి
మేము చేసుకునే ఉగాది పచ్చడి అయితే ఆల్ ఫ్రూట్స్ ఆర్ మిక్స్డ్ అండి
ఊహూ
సపోట గ్రేప్స్ మాంగో వేసుకుంటామండి అందులో హౌ మెనీ టైప్స్ మీరు సిక్స్ టైప్స్ చెప్పారు మేము టెన్ ఐటమ్స్ వేస్తామండి
నేను ఇప్పుడే కొత్తగా వింటున్నానండి
ఆ ద దిస్ టేస్ట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండి
ఉహు
మీకు ఫస్ట్ తినేప్పడు మీకు ఏ టేస్ట్ వచ్చిందండి షడ్ రుచులు కదండి పులుపు మీరు పుల్లగా ఉంటాది ఈ సంవత్సరంమంతా
ఓహో
సెకండ్ తిన్నప్పుడు ఏమొచ్చిందండి
వాగరండి
వగరు మీరు కోపంగా ఉంటారు
ఉహు
థర్డ్ డే థర్డ్ తిన్నప్పుడు ఎమ బై యూజింగ్ ఏఐ అండి
ఉహు
ఇంకేం చేస్తారండి మీరు మీకు వన్న హాఫీస్ కోసం చెప్పండి
వచ్చిన హాబీస్ అయితే రీడింగ్ బుక్స్ యూస్ ది ఫోను టీవీ
చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ
అంతే అండి ఐయాం ఆ ఫుడ్ లవర్ అండి
ఐయాం ఆ ఫుడ్ లవర్ రండి తింటారండి ఒక కేజీ కళ్ళు కావాలంటే గాని కడుపు వద్దంటదండి నాకు ఫుడ్ల లవర్స్ అని చెప్పినళ్ళ అందరూ అలానే ఉంటారండి మోస్ట్లీ
హుహు
సో మీకి ఇష్టమైన డిజర్ట్ పేరు చెప్పండి
డిజర్ట్ ఏదైనా పర్లేదండి తినస్త
ఆప్రికాట్ డిలైట్ ల తింటారండి తినాలి అనుకుంటే బ్లింకిట్ లో ఆర్డర్ చేసుకోండి
అలాగే అండి బాగుంటదండి అందులో
ఆఫ్రికార్డ్ డిలైట్ బాగుంటుందండి టేస్ట్
ఉహు
బాట స్కాచ్ ఐస్ క్రీమ్స్ అన్ని మిక్స్ అయ ఉంటాయండి ఓరియో మిల్క్ షేక్ కూడా ఆర్డర్ చేసుకోండి పర్లేదు
సరే అండి
ఆ మీరు చూసిన జాతర వైబ్ అనేది మీకు ఎలా అనిపించిందిండి
చాలా బాగుందండి మళ్ళీ ఎప్పుడు వస్తుంద అని వెయిట్
లెట్స్ ఓకే
మ్మ్
ఈ రోజు మీరు ఎంజాయ్ చేసిన సన్నివేశాల కోసం చెప్పండి
మే అయితే ఊరికి ఇంపు బాగా ఎంజాయ్ చేసామండి
ఇంకేం చేశారు
ఇంకా టెంపుల్కి వెళ్ళామండి
అ
పిండి వంటలండి అ
ఆ మీకు ఎవరికైనా మీకు సిబ్లింగ్స్ ఉన్నారా అండి
ఆ ఉన్నానండి
ఎంతమంది అండి
ఒకలా అండి ఒక సిస్టర్ అండి
మీకు ఇంకెవరు లేరండి సిస్టర్స్ బ్రదర్సు
ఉన్నారండి
మీరు ఏం చదువుతున్నారండి క్వాలిఫికేషన్.
డిగ్రీ అండి.
డిగ్రీ విచ్ బ్రాంచ్ అండి
బియస్సీ కంప్యూటర్స్
బియస్సీ కంప్యూటర్స్ ఓకే నైస్ మీరు నెక్స్ట్ చదవాలనుకునే కోర్సు ఏంటి అండి మాకు వివరిస్తారా?
త్రీ ఇయర్స్ కంప్యూటర్స్ అయ్యాక కోడింగ్ నేర్చుకోవాలండి.
ఎంయస్సి చేస్తారాండి?
లేదండి ఇంట్రెస్ట్ లేదండి డిగ్రీతో చాలండి
ఆ మీరు చేసిన టైమప్